హలో హలో హాయ్ అండి
హాయ్ ఏం చేస్తున్నారు
ఏం లేదు జస్ట్ ఇప్పుడే తిన్నాను నేను
అవునా ఏం కర్రీ చేసారు
మాది పప్పు
అవునా
హ్మ్ మీరు తిన్నారా
తిన్నఅండి ఇప్పుడే
అవునా మీరేం చేసారు మరి
ఎగ్ చేస్తున్నామండి
ఇంకా ఎట్లా చేసారు
ఎగ్ బాయిల్డ్ ఎగ్ మసాలా
ఆహా అవునా మసాలా తోట ఎట్లా చేస్ ఒకసారి చెప్పండి నాకు అంటే మసాలా అంటే మేము అట్లా చేయం జస్ట్ బాయిల్డ్ చేసి
తీసుకోవాలి దానికి ఇట్లా గాడు నువ్ పెట్టం కదా ఘాట్లో పెట్టి దాంట్లో ఉ ఉప్పు కారం పసుపు
అవన్నీ దానికి పెట్టుడా
ఆ మనం ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసు ని దాంట్లో ఉప్పు కారం కొంచెం అల్లం వేసుకొని ఆ దన్ కొదిమీ చేసి ఈ ఎగ్స్ ని దాంట్లో ఫ్రై చేయాలి నాకు ఫ్రై చేస్తే బాగా ఇష్టం బాగుంటంది ఫ్రై చేస్తే
అవునా
అంటే కొంచెం దాని ఏమంటారు దాని పైన తోలు ఉంటద ఇప్పుడు వైట్ కద ఆది ఎగ్ కొంచం క్రిస్ స్పీగ అవుతది అన్నట్టు
లోకే
మీర్ చెయ్యర అట్లా
మేం అట్ల చెయ్యమండి జస్ట్ బాయిల్ చేస్తాం గనీ అంతే ఇగ టమాటలు ఆనియన్స్ వేసి వట్టిగట్ల
ఆ అదే ఆ మసాలా అంటే కూడ ఏం లేదండి ఇప్పుడు టమాటలు ఇప్పుడు మీ మీరు ఆనియన్స్ ఇట్ డైరెక్ట్ ఎస్తరు కదా అట్ల గనీ డైరేక్ ట్ట వేయకుండ కొంచెం దాన్ని ఫ్రై చేసి మిక్సీ పట్టాలి మొత్తం ప్యూరీ లాగ అవుతుంది కదా
ఆ టమోట్ టలూను ఆనియన్స్ రెండున
సు ఆ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా కొన్ని అన్ని కాదు కొన్ని ఇట్ల ఏమంటరు బిర్యాని ఆకు ఇలాయచీ
మ్మ్ చెక్కా కూడ నా ఆ
యేవ్ అవి కొంచెం ఫ్రై చేసి అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిర్చి కొత్తిమీర అవన్నీ వేసి, మిర్చి వర్ మిర్ మిక్సీ పట్టుకున్నాక కొంచెం ప్యాన్ లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి, ఇక దాంట్లో ఏమి వెయ్యకూడదు. అన్నట్టు ఇక ఏం ఆయిల్ కొంచెం వేడి అయినాక ఇప్పుడు మనం పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేస్ చేయాలి పేస్ట్ వేసి కొంచెం దానికి కొంచెం దగ్గరకు అవుతుంది. కొంచెం దగ్గరకు అయినాక మనకు తగినంత ఉప్పు కారం ఏమంటారు గరం మసాలా
ఉ మ్
వేస్ వేసుకొని మనకు ఒకవేళ అది గట్టిగా ఉందనుకుంటే, మనకు ఎంత వాటర్ కావాలో, సూప్ ఎంత మంది ఉండలో, మనం అట్లా చూసుకొని, కొంచెం వాటర్ కలిపేసి, అది కొంచెం ఆయిల్ పైకి వచ్చినంక, ఎగ్స్ వేసుకొని కోత్తిమీరన్నా, కసూరి మేతి వేసుకుంటే అయిపోతుంది.
అవునా చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేయాలి నేను ఎప్పుడు మేము ఎప్పుడు అట్లా చేయలేదు.
అవును చాలా బాగుంటది అట్లా నేనైతే ఎప్పుడు అలాంటివి చేస్తా. ఇట్లా పన్నీర్ అయినా కూడా అలాంటివి చేస్తా. పన్నీర్, చికెన్.
మీరు కూడా అట్లనే చేస్తార.
ఆ చికెన్ కూడా అట్లనే ఇప్పుడు మనకు హోటల్స్ లల్లో ఇస్తారు కదా! బటర్ మసాలా అని చికెన్ బటర్ మసాలా ఇట్లా నాన్ రోటిస్ తోటిస్ స్తారు కదా అలా టెక్చర్ బాగుం ఎట్ట తట్లా ఎంతా సేమ్ అన్నేరు ఇప్పుడు నేను ఎగ్స్ చెప్పినను కదా కొంచెం అట్లనే కానీ కొంచెం చికెన్ ఉడుకు కాబట్టి కొంచెం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న కా కొంచెం దీంట్లో ఇప్పుడు చెప్పినప్పు సేమ్ ఎ ఎగ్గికర్రీ చెప్పిన ప్రాసెస్ లోనే చేసుకోవాలి.
అవునా మీరు అట్లనే చేస్తార అయితే
బాగుంటది
ఆ మీరైతే చాలా వెరైటీస్ చేస్తారేమో కదా
ఇ నాకు కొత్త కొత్త చేయాలని ఇష్టం. బాగా బిర్యానీస్, కేక్స్ ఆ ఇంకా ఏంటే ఇంట్లోనే ఇట్లా బాలుషలు, లడ్డులు అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను నేను.
అవునా
చేస్తారు మీరు బిర్యానీలు
బిర్యానీ అప్పుడప్పుడు చేస్తాను అంతే ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పు ఇప్పుడు
అవునా ఎట్లా పొలావు కూడ చేస్త స్తారా ఇట్లా ధమ్ బిర్యానీ చేస్తారా
పొలావులాగానే దమ్ బిర్యాని కూడా దమ్ చూడ చేసాను ఒకసారి ఏమో ఒకసారి టూ టైమ్స్ ట్ల ఏశానంతే
ర్యానీ బాగుంటుదండి పులావ్ అంత బా అనిపించదు ఎందు కంటే మనం ఆ ఏమంటారు కర్రీ చేస్తాం కదా ఆ కర్రీలోనే రైస్ వేసేస్తాం, అది కొంచెం ఉడికి దాని ముక్కలన్నీ వైట్గా చప్పగా అయిపోతాయి అసలు.
హ్మ్అవును అవునా
కాని బాగుంటంది కానీ దానికి పక్కన మళ్లీీ వేరే చికెన్ కర్రీ వేరేది మసాలా కర్రీ చేసుకుంటే అట్లా బాగుంటది కాని ఉట్టిగా అయితే మొన్నక అయితే నచ్చదు, అందరు బాగుంటది పులావు తొందర అంటే తొందరగా అయిపోతుంది అని చేస్తారు గాని,
ఆ తొందరగా అయిపోతుది కాని ఇది గి ధమ్ బిర్యానీ బాగుంటాది
హ్మ్ అవునండి చానా బాగుంటది మొన్ నోడి చేసా నేను అవును
మీరు కేక్స్ చేస్తా అన్నారు కదా అంటే ఇలాంటి టైప్స్ చేస్తారో వెజ్ నాన్ వెజ్ రెండో చేస్తారా
ఆ అవునండి రెండు చేస్తాం చేస్తార మీర్ డు
నేను ఒకసారి ఏ చేసినా అంతే మళ్ళీరు ట్రై చేయాలి ఒకసారి ఎస్తతే ఫెయిల్ అయిపోయింది ఆ అంటే ఎట్లా కరెక్ట్ గా తీస
ఆ తీసుకోవాలి క్వాంటిటీ కరెక్ట్ తీసుకుంటేనే కరెక్ట్ గా వచ్చేస్తుంది
ఆ
నేను బాగా చేసేదాన్ని ఇట్లా క్రీమ్స్ కూడా ట్రై చేస్తా అప్పుడప్పుడు ఇట్లా బయట క్రీమ్స్ కొన కొనకుండా ఇంట్లోనే అట్లా చేసేదాన్ని
అవునా క్రీమ్స్ కూడా వస్తారా ఎట్లా వస్తారు క్రీమ్స్
ఇట్లా మన క్రీమ్ బిస్కెట్స్ వస్తాయి కదా కొన్ని కొన్ని వాటి లోపల క్రీమ్స్ ఉంటాయి కదా అట్ల చేసిన దాన్ని మిక్సీ లాగా పట్టేసి దాంట్లో కొంచం ఏమంటారు పాలు చక్కెర వేసేసి కొంచం స్టవ్ మీద పెట్టినా అనుకో కొంచం లూజ లాగా ఇట్లా ఏమంటారు మనం జండల్ అత్కపెట్టనికి చేస్తం కదా అట్లా కొంచం ఆ గంజి టైప్ల కొంచం లైట్ టు వస్తది కొంచం చల్లారినక బాగుంటది దాని మీద కేక్ మీద అప్లై చేసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసినాం అనుకో గట్టి పడతది
ఈ ఐడియా బాగుంది హ్ మ్
ఇట్లా బయటయన్ని బాఉండవు కదండి
అవును అయినా నాకు క్రీమ్స్ పెద్దగా నచ్చవు నేను కేక్ తిన్నా గూడ నాకు క్రీమ్ నచ్చదు క్కువ
నాకు గుడా అసలు క్రీమ్స్ నచ్చవు బయటియి అందుకే నేను ఎక్కువ ఇంట్లో చేస్తే అసలు క్రీమ్స్ వెయ్యను ఎప్పుడు కాని ఎప్పుడైనా ఒకసారి ఇగ అట్లా మళ్ళ కోకో ఒక పడర్ అని కూడా దొరుకుద్ది దాన్తోటి గూడా ఈజీగా చేసుకోవచ్చు దానికి కొంచం దాంట్ల కోకో పోడర్ వేసి కొంచం ఏమంటారు పాలు కొంచం చక్కెర ఆ కాన్ ఫ్లోర్ ఉంటది కదా కార్న్ ఫ్లోర్ లేకుం టె మైదా పిండి అట్లా కొంచం యేసేసి స్టవ్ మీద పెట్టి దాంట్లో కొంచం బటర్ వేసినాం అనుకో మనకి షైనింగ్ లాగా వచ్చి టేస్ట్ కూడా బాగుంటంది
అవునా మీరు చెప్తారు మీరు చాలా బాయాగా చేస్తారేమో కదా ప్రయోగాలు
అవునండి ఈ కరోనా కావడం వల్ల అసలు అన్ని నేర్చుకోవాలి నేర్చుకో కున్నా నేను
అవునా చాక్లేట్ కేక్ అచ్చా మీకు చాక్లేట్ కోక్
అవును ఆ చాక్లెట్ కేక్ చేస్తాను అండి
అది కూడా ఇట్లనేన
ఆ అది కూడా సేమ్ ప్రాసెస్ గని చాక్లెట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అదే కోకో పౌడర్ అని చెప్పాను కదా నేను హమ్ దాన్ని బట్టి చేస్కోచ్చు లేకపోతే దార్క్ కాంఫౌండ్ చాక్లెట్స్ అని దొకుతయి పెద్దయి ఇప్పుడు మనకి డైరీ మిల్క్ అట్ల ఉంటాయి కాదా అట్లాంటి కాకుండా ఓన్లీ ఇలా డార్క్ కాప్లోడ్ చాక్లేట్ ఇట్ల మిల్క్ చాక్లేట్స్ అని ఇట్లా దొరుకుతయి పెద్ద పెద్దయి ఇక్కడ ఉండయి కాని సూప్ సూపర్ మార్కెట్లా డీ మార్ట్ల ఆన్లన్లో దొరుకుతయి అవి దాన్ని డబుల్ బాయ్ ఆ డబుల్ బాయిలింగ్ మెథన్లో ఆ వేడి చేసుకొని క్రీమ్ లాగా చేసుకోవచ్చు ఇంట్లోనే
అవునా విన్నాగాని నాకు అంటే చ ఆది పెద్దగా నచ్చంది ఇదే బాగుంటాయి గని
చాక్లెట్ది బాగుంటుందండి చ అవును చాక్లెట్ డే బాగుంటది ట్రై చెయండి ఓ సారి బాగుంటది
ఆ అరి ఇంకా కొత్త కొత్తయిఇంకేం చేస్తాం వంటలు
హమ్ ఐస్ క్రీమ్ చేసాను ఇట్లా కస్టర్డ్ పౌడర్ ఉంటది కదా కస్టర్ హ్ కుల్ఫీలాగా
ఆ
ఆ ఆట ఇట్లా ఏమంటారు ఆ కుల్ఫీ ఇట్లా ఫ్రూట్ ఫ్రూట్స్ కలిపి కస్టర్డ్ అంటారు కదా అన్ని ఫ్రూట్స్ కలిపి ఇట్లా తీయగా తీసుకోంది ఇప్పుడు స్వీట్ అది బాగా ఫేమస్ అవుతుంది కదా అందరు చేస్తుండ్రు
ఆ అవునవును నేను కూడా చూసాను
హ అదే అదే కస్టర్డ్ పోడర్ దొరికు తక్కుతుదండి కస్టర్డ్ పౌడరు మనం మిల్క్ క్ తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకొని ఆ ఒక వన్ లీటర్ తీసుకుంటే దాన్ని ఆఫ్ అయ్యే వరకు మరిగించాలి స్టవ్ మీద
ఓకే
మా స్టవ్ మీద మరిగించి ఆ నెక్స్ట్ ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ అన్నాం కదా అది కూడా కొంచెం ఆ ఏమంటారు పాలు పక్కన తీసుకొని లైట్ గా వేడి అయిన పాలు కొంచెం తీసుకొని ఆ పౌడర్ ని టూ స్పూన్ సార్ తీసుకో అంటే మనం ఎంత మంది ఉ కొంత మంది చేసుకోవాలనుకుంటున్నాం బట్టి దాన్ని బట్టి చేసుకోవాలి దాంట్లో పౌడ కలిపేయాలి కలిపి చె ఏ ఉండల్ లేకుండాలి కలిపిగ్ ప్పేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మిల్క్ ల వేసేయాలి ఇది
ఆహ మీరు చేశారా అయితే
ఆ చేసానండి
ఎట్లా వచ్చింది టేస్ట్ చాలా బాగుండే
చాలా బాగుందండి కానీ ఇక మా అంటే అది ఫ్రిడ్జ్ కొంచెం పాతకాలంది అంటే బాగా రోజులు అవుతుంది కొని కాని ఇట్లా ఐస్ క్యూబ్స్ లాగా కొంచెం కాదు గడ్డ గట్టది కాని ఇట్లా ఏమంటారు తాగ తాగేలాగా ఉంటదండి
కూలింగ్ అయితుది కానీ బాగా కాదా
బాగా అది కొంచెం పాతగా అయిపోయింది అది కొంచెం ఇలా ఇప్పుడునం ఐస్ క్రీమ్ అంటే ఇట్లా గడ్డలాగా అయితది కదా కొంచెం ఇప్పుడు కుల్ఫీ కూడా మెల్ట్ అవుతది కదా ఇట్లా ఉండి మెల్ట్ అయి తెట్లు ఉంటది అలా టెక్స్చర్ లో వచ్చింది కానీ చాలా టేస్ట్ ఉండే అట్లా చేసిన బాదం మిల్క్ కూడా చేసిన
ఓకే నేను కూడా ట్రై చెయ్యాలి అయితే మీరు చా మీక అయితే చాలా చాలా వస్తాయి వంటకాలు. అంటే నాకు ఒకసారి నాకు ఇంట్రెస్ట్ అనిపియదు నేను కూడా చేస్తాను అది నా మూడునీ బట్టి ఉం ఉంటదన్నమాట నేను ఎక్కువ ఏమో నాకు ఎక్కువ చేయాలి అంటి ట ఇ ఇంట్రెస్ట్ ఉండదు ఒక అప్పుడు ఉండేది కానీ నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు
ఆ ఇప్పుడు మరి మీరు డైలీ ఎట్లా చేస్తారు డైలీ చేసే చేస్తారు ఏమ కొత్తగా ఏమ ట్రై చేసిండ్రా
కొత్తగా అంటే ఈ మధ్య ఏం చేయలేదు అవేంటి సోరకాయ గర్రలు చేసిన అంతే
అవునా అవ ఎలా ఉంటాయి
అవి చాలా బాగుండే అంటే మా అమ్మ చేసేది నాకు అట్లా గుర్తుకొచ్చి మా ఇట్లో సూరకాయలు ఉండేయ అన్నమాట సరిగా చేశాను బాగానే వచ్చినయి ఫస్ట్ టైమ్ చేసానుకనీ చాలా బాగా వచ్చినా్
అవునా నేను విన్ నేను ఎప్పుడు వినలేదు మరి సోరకాయగాారలోని
అవునా
ఆ అంటే దాని తటి కూడా గారెలు చేస్తే హనీ ఇట్లా పప్పులు వేసుకుంటారు కర్రీస్ చేసుకుంటారు ఇట్లా పచ్చి మిర్చి
ఆ చేసుకుంటారు కాని సోరకాయ కొందరికి నచ్చ నాచాధు కథ ఎకువా తినడానికి ఇష్టపడారు కా ఆ అట్లాంటి వాళ్ళకి ఎట్లా కొత్తగా చేసి పెడతేది తింటారు కదా మా ఇంట్లో ఎవరు అసలు చూరకాయ తినరు కానీ ఈ గార చేసిన తర్త అందరు తిన్నారుారన్నమాట కానీ అదే సంమ్వారంలో కూడా మంచిది కద వాటర్ కంటెంట్ అట్
అవును వాటర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ పీచు కూడా ఇట్లా మన బద్దకాన్ని కూడా తగ్గిస్తుది
ఆ అదే వీళ్ళు ఓన్లీ ఏంటి సాంబారు అట్లా వేసే తింటారు కరలాగాయిస తిన రూ అందకే ఆ రోజుమ్మ ఎక్కువ ఎక్కువ ఉన్నాన్నమాట ఏం చెయాలని చెప్పేసి ఆ సూరగాయ గారులు చేసాను ఓకే అండి మరి
ఆ ఓకే అండి